చెప్పండి ఆ బాగున్నార బాగున్నమండి మీది ఏ ఊరండి మీది ఏ ఊరండి హ
మాది హైదరాబాద్ అండి
మాది వచ్చేసి జనిగామండి
అవునా అండి అందికే మీ లా ఆస ఆ శాకులు ఉన్నాండి
బాగుందండి మా లాంగ్వేజ్
బాగుందండి చాలా బాగుంది
అ ఇంకా అండి హైదరాబాదులో ఎక్కడెక్కడ మీకు ఏం తెలుసు అండి
ఎక్కడెక్కడ ఏం తెలుసా అంటే మేము మీడికి పోయి పోకపోయేదండి మేము మా ఇంటి దగ్గర అయితే నాగమందిర్ ఉంటది అక్కడకెళ్ ఉండే
ఆ అవున అవును ఫేమస్ అండి అది కూడా నేను కూడా విన్నాను
ఎల్లినారండి ఎప్పుడైనా
ఆ వెళ్ళాను ఒకసారి మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది
ఆ అక్కడ విగ్రహాలు చూసి రండి అవి నిజంగా అంట ఆ నిజంగానే మేము వాళ్ళు కూర్చుని అట్లా విగ్రహాలు అయిపోయింటడి నిజమే ఉంటది
ఈతే అన్న
అవును చాలా స్టోరీస్ ఉన్నాయ అని నాకంత గుర్తులేదండి కానీ వాళ్ళట్లో కూర్చొని ఉన్న విగ్రహాలు ఉంటాయి ఒక పాప ఒక అమ్మాయి
ఆ
ఆ అవి రియల్ విగ్రహాలు అయితేనే కూర్చొని ఉన్నప్పుడు విగ్రహాలు అయిపోతయి
ఆహా
ఇంకా అల్లా ఒకటి ఉంటదండి అక్కడ రూపాయి బిల్ అంట పెడితే ఏదైనా ఫోటో అంటుకుంటే ఏదైనా కోరిక
కోరికలు అది పెద్దమ్మ టెంపుల్లో కూడా అలానే ఉన్నాండి
ఏమో అండి నాకు అంత ఐడియా లేదు గానీ ఎక్కడండి ఆ అవునండి అవును
అక్కడ కూడా అంతే అక్కడ కాయిన్ మన ఏదనా కోరుక్కొని వన్ రూపీ కాయిన్ పెడితే ఖచ్చితంగా నెరవేరుతుంది
ఆ ఇట్లా అంటుకోవాలి గోడకి మంచి అంటుకుంటే నెరవేరుతుంది అండి
వన్ రూపీ ఎట్లా నిలిచి ఉంటుందా కింద
ఆహా ఇక్కడ గోడకి అంటుకోవాలి గోడకే
ఓకే ఓకే
ఆ గోడ అంటుకుంటే కోరుకున్న కోరితే నిలబెడుతుందంట
ఎక్కడ అన్నారు ప్లేస్ కరెక్ట్ ఎప్పటి నేను నేను నేను వెళ్ళినా కూడా నకు అంటే
రాగమందిర్ సికింద్రాబాద్ నుండి సికింద్రాబాద్ నుండి ట్వంటీ ఫోర్ బి బస్సు ఎక్కుకితే కరెక్ట్ రాఘమందిర్ దగ్గర దింపుతుందండి
బాలనగర్ బస్ స
ఆ ట్వంట ఫోర్ బి
బ అ అయా
ఆ బస్ ఎక్కుతే లాల్ బజార్ నుండి లెఫ్ట్ తీసుకొని పోతుందండి మొత్తం అటు సైడ్ అంత ఆర్మీ ఏరియానే మొత్తం ఆర్మీ ఏరియా ఉంటది అటు సైడ్ ఉంటది లోపలీ కి అంకా అక్కడ సైడ్ ఇంకోటి ర్యాబిట్ పార్క్ ఉంటది అది కూడా బాగుంటంది ఇది బాగుంది నాగమజరి దగ్గరనే కొంచెం ముందు పోతే రావిడ్ పార్క్ ఉంటది అక్కడ కృష్ణన్ గుడి ఉంటది
ఓకే అంటే ఆ ప్లేస్ ని ఏమంటారు
ఆ ప్లేస్ ని నాగమందిర్ అని అంటారండి నాగమందిర్ ఏరియా అదంతా
ఓకే నీను వెళ్లిన కానీ ప్లేస్ ఈస్ట్ మారాట్పలియా ఆ ఈస్ట్ మారాట్పల్లి వెస్ట్ మారాట్పల్లి అనీ వస్తుందా
అటు సైడ్ బస్ ఎక్కి నాగమందిర్ అంటే అక్కడనే అక్కడికే టికెట్ ఇస్తారండి నాకు దోశ అయితే నాది తిను
అదే అదే ఇంకా కలిస్తుందండి విన్నారా లేదా
లేదండి తినలేదు ఏమంటారు పూలాలు తిన్నా అండి పోల తిని మా మా మమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ వేసింది నేను వెళ్లే లోపు అది తిన్న
ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తుందా
ఆ ఇంట్లో మమ్మీ వేసింది వెళ్లేలోపు తినేసి వచ్చిన
ఆహా ఓకే మంచి టీ తాలే
అ అండి
ఫ్రెంచ్ ఫ్రైస్ తిని తీ తాగలేద అంటున్నా
ఆ టి తాగలేదండి పోలా తినేసి వచ్చినా
అంతేరా ఓకే కేే
బస్ చాలు బస్ చ ఆ
భక్ష్యాలు భక్ష్యాలు ఓకే కే
మీరు భక్ష్యలు అంటార అనేసి నేను పోలాలు అంటా అని చెప్పి వాళ్ళు బచ్చాలు లంటా రంటండి
అదేంటి బచ్చా బచ్చలాగా బచ్చా అది మరి హిందీల బచ్చను విలిషినట్టు
బక్షాలూ పోలలు తెల్స
ఆ పోలళని అంటారు పోలి ఇప్పుడు ఒకటి కేరళలో అట్లా అంటారు పోలి పోలి ఉపాద్యను
అండి
ఆహా కేరళలో పోలి అనీ విలుస్తారు
మేమైతే పోలాలనే అంటుండే అండి
అని అంటాం అది కూడా ఒక టెన్ అన్నట్టు
ఆ
కూడా ఒక పేరు వన్ ఆఫ్ ద నెమ్
అవునండి మేము పా ఫస్ట్ నుంచి పోలాలనే అంటుండే
ఆ
అక్క పోలాలు ఆ పోలాల అంటే పొరవాలంటే పోలలు అదేం పొలాలు
ఏకంగా దాని పొలాలు చేసిరా అయితే
ఆ అవునండి
అదే అదే మీ ఫ్రెండ్స్ అబ్బా చాలా కిడ్డింగ్ ఉన్నట్టుంది కదండి కదా
ఆ అండి
మీ ఫ్రెండ్స్ చాలా కిడ్డింగ్ ఉన్నట్టుంది గా కిడ్డింగ్
అవునండి
ఆ ఇంకా తను మీస్ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ లేదా
మా మా ఫ్రెండ్ ఏమో చూస్తుందండి ఏమో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటండి యూట్యూబ్ లో మేడ్ ఫర్ మేడ్ ఫర్ ఈ మేడ్ ఫర్ చి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటా అండి అదేదో షో చూస్తున్నం ఆ మేడ్ ఫర్ ఈచ్ అదర్
మేడ
మ్యాడ్ కాదండి మేడ్ చెప్పిండు భక్షాలు అంటె చేప్పిండు బక్షాలనా పొలలు అంటనే పొలలంటుండు వాడే అది
కు
అదే మేడ్ ఫర్ ఈచ్ అదర్ చూస్తారాండి మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ సా వచ్చం చేసా అదేంటిది షో
అది ఏమంటే ఏంటిది అది ప్రోగ్రామ్ అది
ఆ ప్రోగ్రామ్ అండి ఒకటి అదే వచ్చేప్పుడే తీసుకురాా బీ ఆ
ఇంకా టీవ టీవీ చూడరండి మీరు
లేదండి మా ఇంట్ వ లేదండి
ఓకే ఓకే ఓకే అ నేను ఏం అన్ సి
ఆ అండి
సీరియల్స్ పిక్చర్లుమ్మేమంటున్నా
అమ్మా మేం సీరియల్ చూడమండి పిక్చ్చలుస్తు కా సీరియల్ చూస్తే
పెైనలు దానికి అడిక్ట్ అయిపోతారు
అవునండి మేము సినిమాలే చూస్తామండి
అంతేనా ఆ
ఇంకా
ఇంకా అండి తిన్నారా అండి అయ్యో ఇంకా తినలేదండి అయ అవునాజ
ఉ రేపు రేపు మార్నింగ్ వెళ్తారా అండి ఈ ఆఫీస్కి
ఆ వెళ్తేా
ఎప్పుడు వెళ్తారండి నీ అట్లా
మేము ఈ నుంచి నైన్ కి బయలుదేరితే మాకు బస్ వస్తాది క్కడ దియగి అటు నుంచి నడుచుకుంటూ వెళ్ళాలండి
అవున బస్సు టైంకి వస్తుందండిండి థ్యాంక్ యూ
రాదండి టైం కస్తలే రాదు చాలా టైం పడుతుది బస్సు టైంకిి రానే రాదండి
అదే అంటే ఒక టైమింగ్స్ అని ఉంటది కదా ఇప్పుడు నైన్ టెన్
ఇప్పుడు టైమింగ్ వస్తలేదండి చాలా టైం పడుతుంది
అంతేనా
ఇష్ట మ కస్తతలే ఊ అలా అడి
ఆ
ఇప్పుడు రేపు కూడా
అదంది టైం ఉంద మెన్షన్ చేస్తారు కదా ప్రాబ్లం లేదు
అదే
సమ మీ బర అనుకుంటున్నా
పని రేపు వెళండు లోూపల కంప్లీట్ చేసేయాలండి
అమ్మో కంప్లీట్ చేసేస్తే బిస్ బెటర్ ఏదైనా అం
అదే ఇంకా ముందయి పెట్టేసుకునేది ఉన్నాయంండి మాకే ఇగ
ఆ అదే అదే అదే అదే
ఉ
ఇంకా అండి ఆ ఇంకా ఏమో చెప్తున్నానండి మీకు ఇంకా చాక్లెట్స్ అంటే ఇష్టామ అండి ఏ ఫ్లేవర్స్ ఇస్తాము ఏంటి
నాకు చాక్లెట్
ఆ ఆ అ
నేను డేములకి ఎక్కువ తింటా అండి పర్కు మంచి
ఓకే ఇంకా
బేఎక్కువ తింటా అండి ఆ వన్ రుపీ టూ రూపీస్ వైతే మెలోడీ క్యాండిమన్ సెంటర్ ఫ్రూట్ జేల్లీ చాక్లేెట్స్ చుపా చిప్స్స్ ఇవ్వే ఎక్కువ తింటా అండి
ఓకే అంటే ఎక్కువ మీరు అవుట్ర్ ఆఫ్ ఫుడ్స్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు
అవునండి ఔటర్ ఫుడ్ ఎక్కువ తింటాం
ఓకే అండి థ్యాంక్ యూ అండి మీతోనీ మాట్లాదడినందుకు నాకు చాలా సం
ఓకే అండి